హలో మంటల్ వస్తున్నా
మంచిగా మాస్ మాట్లాడాలంట పది నిమిషాలు మాట్లాడు తిన్నావాలయ
తిన్నాను నువ్వు చెప్పు
ఓకే ఏం చేస్తానా నువు
ఏం లేదు పడుకోని ఉన్నా చెప్పు
అహ ఏ ఎప్పుడొస్తావు పత్తూరికి
వస్తాన్
ఇంకా ఇప్పుడు నర్సింగ్ అయింది కదా సర్టిఫికెట్లు టీసీలావి తీసుకెళ్ళిపోయావా కాలేజీ నుంచ
ఉ అవును
తీసుకెళ్ళిపోయావా
లేదు ఇంకా
అరెప్పుడు వస్తావు
వస్తాం
అర్థం కాలే
వస్తును
ఏమి ఈ రోజు స్పెషల్ ఏంటిది.
పప్పు
మార్నింగ్
దోస
ఓ. ఈ ఇప్పుడైతే డ్యూటీకి పోలేదా.
డూటికా. లేవ్ ఈరోజు.
ఈరోజు నీవా ఎందుకి ఇచ్చ నువ్వు
నేనే తీసుకున్నాను
ఏ ఈ ఊర్కి వచ్చేస్తావా నిమే ఏ ఎండ ఎక్కువగా ఉందనా మళ్ళీ ఎప్పుడు పోతావ్
వెళ్తాన్
చెప్పుంటే. నాకు ముందుగా వచ్చుంటాను కదా నేను చెప్పుకుంటా వచ్చుంట నేనేం మ స్పీకర్ కొనలేదు లేదు బా ఒకసారి మాట్లాడుకోలేదు. మాట్లాడుతా అంటే రికార్డ్ అయితది. వాళ్ళు వింటారు ఇంకా మీ చెల్లెలు వాళ్ళందరు బాగున్నారా
బాగున్న
లేడా. తమ్ముల్ లేెవర్లేరా.
లేరు.
ఎంత్ మంది మీరు.
మేము అయిదు మంది.
ఐదు మంది అమ్మాయిలు కదా. పెండ్లి ఎప్పుడ్ నీకు.
చేస్కుంటా.
నువ్వు తొందరగా చేసుకుంటావ్ కదా ఇంకా నలుగుర్ చెయ్యాలి, కష్టకాలం అయిపోతాంది. నగలు రేట్లు ఎంత తెలుసు ఇప్పుడా.
నువ్ జేస్కో.
చేసుకుందాం, ఇద్దరు ఓకే పెళ్ళి మండపంలో. అడ హాస్పిటల్ లో ఏం ఏస్తారో, అక్కడే హాస్పిటల్ ఉందా. ఏం వేస్తార్ అక్కడ.
ఇంకా నార్మలే.
అర్థంగాలా.
అక్కడే హాస్టలా. మీరు ఇప్పుడు నార్మల్గా మన పుత్తూరులో ఎలా ఉండింది, మన హాస్టల్ లో, ఎస్సీ హాస్టల్ ఆడా ఉంటాయా చిత్తూరులో. హలో ఇప్పుడు, మన పుత్తూర్లో హాస్టల్ ఉండా.
ఉమ్.
అలాగే చిత్తూరులో కూడా ఎస్సీ హాస్టల్స్ ఉండాయి కదా. అక్కడ్ దగ్గర్ అయితే, నువ్వు అక్కడే ఉండిపోవచ్చు కదా, లేకపోతే ఈన్నే దగ్గరా. అర్థం కాలా.
నాకు ఇల్లు దగ్గర అందుకునే.
ఆయితే ఎంజాయ్. ఎంత ఇస్తారబ్బా నీకు. బా. హలో.